ఆ వినిపిస్తుందా ఇంత ముందుకు నేను లిక్ చేసాను కాలు ఎర్రడానికి పడిపోయింది కట్ అయింది ఇంత ముందుకు నేను లిఫ్ చేశాను కాల్ ఎర్రర్ అని పడింది కట్ అయిపోయింది లిఫ్ట్ అయిందో పాలోయగా అవల విసైదగాన్ని
కోలేరు కదా మీరు నాకెప్పుడు చేసారు
మీరు వేశాక వచ్చింది నాకు ఇంత మునుకో సపాల సరే లేండి ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఇంకా
ఏం లేదు బయట కూర్చున్నా లో ఇక అసలు సిగ్నలే రాదు అందుకే బయట కూర్చొని మాట్లాడుతున్నాను చాలా మంది ఫోన్ లో ఒకేసారి చూసేసరికి రూమ్ మొత్తానికి సి సిగ్నల్ రావాలంటే కష్టం
మా పెద్ద చెల్లె ఒకటే మెసేజ్ చేసి ఆమెను ఫోన్ ఇచ్చిందన్నమాట నాకు ఆమె ఫోన్ ఇస్తే అయ్యో రజని చిన్నగా బాబులు వేస్తుండ జయం అక్కడ కూర్చోపో నేను చీరలో కూర్చొని వడుకోబెట్టుకుంటున్నా మీద పడుకుంటు అ లేవ రాదు వాడు లే
ఆ వినిపిస్తుంది ఏంటి దేని గురించి మాట్లాడుతున్నట్టున్నారు
పక్కన స్టాఫ్ మాట్లాడుతున్నా
మీకు చానా వర్క్ ఉంటదా అక్కడ చేయడం
వర్క్ ఏం ఉండదు అంత
మీ పెద్ద చెల్లి ఏదో అన్నది అన్నారు
ఒక్క నిమిషం పా అదా
న్నారు అక్కడ ఆగిపోయారు
ఉమ్ మా పెద్ద తెల్లే నాక్ నువ్ మీరు మాట్లాడండి కొస్సేపు నా బాబు లేచుండ్ మీరు మాట్లాడుతూ మళ్ళీ లేస్త మీరు మాట్లాడన్ కొద్. చెప్పు మా బాబు లేచిండు నేను మాట్లాడితే మళ్ళీ లేస్తడు
ఆ సరే ఏంటి నేను ఏం లేదు పొద్దున్నే లేచా తొమ్మిదిన్ ఇటి వరకు కాలేజ్ క వెళ్ిన అన్ని క్లాసెస్ జరిగినాయి మళ్ళీ సాయంత్రం వచ్చేసా సాయంత్రం నాలు పొద్దున తొమ్మిది ఇరవై స్టార్ట్ అయితే సాయంత్రం నాలుగు ఎంత చదుదాం అనుకున్నా ఇప్పుడు ఏమో చదవబుద్దిఅవ్వట్లేదు సెమిస్టర్ దగ్గరకి వస్తుంది ఇటు దీనికి ప్రిపేర్ అవ్వాలా వేరే దానికి ప్రిపేర్ అవ్వాలా కూడా అర్ధం కావట్లేదు ఇంటికి వెళ్తానేమో ఇంటికాడ హలో చదువుదామంటే ఏం చేస్తున్నో నాకే అర్థం కాదు. అటు మా అత్తమ్మ వాళ్ళు పిలుస్తారు అటు మా అక్క వాళ్ళు పిలుస్తారు వాళ్లి వాళ్ళన్ అందరు ఇంటికి వెళ్ళాలా నేను చదువుకోవాలా వాళ్ళని ఆ అనాలో అర్థం కాట్లే దు ఏం చెప్పాలో కూడా అర్ధం కాట్లేదు వెళ్తా ఎవరి ఇంటికైనా వెళ్తా కానీ నాకు చదువుకోవడానికి ఇవ్వాలి కదా కొంచెం సమయం ఏమన్నా చదువుతామ అంటే ఎప్పుడు చదువు తనే ఉంటావా అంటారు ఏదొ ఒకటి అంటారు అని నా బాధ
ఇలా అంటనే అంటలో రిలేటివ్స్ అన్నా ఇంట్లో వాళ్ళనా ఇంక కూచున్న ఆడ పెట్టుకుంటే ఊకేం చదువుతావు ఊకే చదివేనా ఊకే చదివానా ఆ
ఒక సేటీల్ అయ్యే వరకు ఉండాల్సిందే అది ఒక సేటీలు అవ్వాలి కదా అ సే టీలుయిపోతే అయిపోతుది ఏమవ్వదు ఒక ఎవ్వర్ లేరనుకోని ఒక హాస్ట్లా ఉందామనే డబ్బులు కావాలి అది లేదు ఫస్ట్
ఎ ఐతే ఆంటీ మా పెద్ద చెల్లి ఫోను నాకిచ్చింది అనమాట నా ఫోన్నుంబే అ నా నాకిచ్చింది నాకు ఇస్తే నేను ఈ మా హస్బెండు ఫోన్లకు ఆయన కి ఇచ్చిన ఓ ఆమె అట ఫొటోస్ వీడియోస్ ఉన్నాయట అది మా హస్బ రందరు రివ్యూ చేష్ రిపీట్ చేసేసారు కాన్న విని ఒకటే మెసేజ్ చేస్తాను ఒకటే కాల్ చేస్తుంది నా ఫోటోస్ పంపు అని ఆహా
డిలీట్ చేయడం ఎందుకు
ఆహా అదే చె అది ఫోన్ రివ్యూ చెస్తే బ్యాటిరీ అనేది రెడ్ అయిందట అంటే అన్ని స్టోరేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల డెడ్ అయింది అయితే ఆయన చేసిండనరు చేసిండో ఎందదో నాకు తెల్వదు క్లారిటీగా నేను ఇంటికి పోయి వెళ్ళి పోయి చూస్తే తెలుస్తది సరే నేను మంచిదాని కధు అక్కడ నాకు ఫొటోస్ పంపు అక్క నాకు వీడియోస్ పంపు మళ్ళీ బావని చూడకను బావ చూస్తే ఎక్కిరిస్తడు అలా నా వీడియోస్ ఉన్నయి అల ఊరకంటంది
హే హే హే హే పెద్దవాళ్ళే వచ్చిండ్రు గా మీ చెల్లెకు
ఆ ఆవిజూసి ఎక్కిరిస్తు తడు ఊకే పంపకు ఓకే నా పంపి నిన్న నువ్వు ఫోన్ జేసీ బావను యూజ్ చేయకను ఆయన యూజ్ చేస్త అన్ని చూస్తా ఉంటడు
ఆయన ఫోనా నీ ఫోనా ఆయన ఫోనా ఎవరు ఫోన్ ఇచ్చారు ఇప్పుడింతకి
మా పెద్ద చెల్లె ఫోన్ని నాకు ఇచ్చింది ఫోన్ లేదని అంటే మా బాబు ఫోన్ మీద టాయిలెట్ పోశాడు అలా ఫోన్ అనేది కరాబ్ అయింది డిస్ప్లే మొత్తానికే ఊష్ చేసింది మొత్తానికే పాార్ట్స్ పాార్ట్స్ గ
ఫోన్ ఉందా
మా చెల్లె ఉంది వాళ్ళ హస్బెండ్ ఇంక కొత్త ఫోన్ తీసుకుంటే ఆయన ఫోన్ ఆమె యూజ్ చేస్తు స్తుంది ఆమె యూజ్ చేసేసరికి ఆమె ఫోను ఆ మాకిచ్చిందనమాట ఫోన్ పని చేస్తలేదక్కా నన్నీసారి లె నేను రిపేర్ జేపిచుకొని యూస్ చేసుకుంట అని నేను తీసుకున్నా అలాని తీసుకు అంటే ఇప్పుడు అక్క నాకు పంపి పంపి బావని చూడకను నాకు బావని చూడకని అని అన్నది
ఉమ్ గ్రేటే ఉత్తిగనే ఇచ్చింరండి ఈ రోజులలో ఎవరిత్తాలు
మళ్ళీ ఇచ్చేస్తాం కదా అది పెల్లి చేసి ఇస్తాను కదా మళ్ళా మాయ పొన్ చేసుకుంటాం
ఫోన్ తీస్ కుంటాన్నారా.
ఏం చేసు
మీ ఆయన ఇంకో కొత్త ఫోన్ తీసుకొని ఆయన ఫోన్ మీకు కిస్తారా
ఏ మచెల్లె ఫోన్ మచెల్లా కిస్తాడు.
మీ మీకు మీకు ఫోన్ ఉందా. మీ ఫోన్ కరాబ్ అయిదన్నరకదా. మీ ఆయన కొత్త ఫోన్ తీసుకొని అతని దగ్గర ఉన్న ఫోన్ మీకు ఇస్తారా అని అడిగా.
తిల్లదు కదా
ఉహు మీ దగ్గర లేదా.
నా మా హస్బెండ్ ఫోన్ ఖరాబయింది.
ఓహో మీది కాదా
ఉహు నాది కాదు. మా హస్బెండ్ ఫోన్ లేదు. అబ్బా టయిలెట్ పోసిండు. ఇప్పుడు ఫోన్ అసలే లేకుంటే మా చెల్ల దగ్గర అడిగిన ఉన్న మాటక నా వెళ్ళక ఇది ఏదైనా ఫోన్ ఉంటే ఇయ్యావేని టూ త్రీ డేస్ అవు వస్తుందంతే
స
దానికి ఉంకే మళ్ళీ ఊకే ఫోన్ చేస్తుంది ఊ క అంటుంది మా హస్బెండ్ మీ హస్
మరి మెయిల్లో సేవ్ చేసుకోవచ్చుగా తాను మెయిల్లో సేవ్ చేసుకోవచ్చుగా. తను అది ఏం చేసుకోకుండా ఇప్పుడు ఫోన్ చేసి ఇవి డిలీట్ చేయకో, అవి డిలీట్ చేయకో అంటుందా మేయిల్లో పంపించుకుకోంటే అయిపోగామే.
అంటే ఆమె అనుకోదు కదా ఫోన్ అనేది మళ్ళ వేరే వాళ్ళకి ఇస్తానని.
ఊ హు
ఆమె పోన్ చాలా కడనే అయినావి మేయిల్ యాడ్ చేసే ఉంటంది కదా. ఆ మరి ఆ ఫోన్ కి ఫస్ట్ ఆటోమేటిగ అవి మేల్లోకి పో. ఇగ ఫోన్ లో ఉన్న ఫోటోస్ వీడియోస్ తి. మనం ఫోన్ లో మనం మెల్ అ. జస్. చిన్నప్పుడు ఆటోమెటిగ్గా గెలి.
యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇంధులోకి వొచ్చేస్తాయి కదా, ఇంకో బర్, ఈ కొత్త ఫోన్ వల్ల. హస్బెండ్ బి తీసుకుంటగా అన్నారు. కదా అందులో ఆ మెయిల్ పాస్వర్డ్ కొడితే అన్ని ఫొటోస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో డిలీట్ అయితే ఏంటి, ఉంటే ఏంటి ఒక దాంట్లో ఉన్నాయి కదా.
అదే మరి నేను చెప్పేది అది తనకు అర్థం అవ్వట్లేదు. ఆ ఏమంటే ఊ ఏ మొ ఏమో అంటది అన్. దహి కామీడి కామీడీ జేతది అన్నీ చూస్తాడు మీ హస్బెండ్ చూస్తాడు నువ్ జూడకు మా వీడియోలు పంచ్. అనుకుంటుంటారు అన్ని రిపీట్ చేసినాంటే మల్ల ఎందుకు జేసీ. అవునటుంది. అంతా ఎరిటివ్ ఎరిటి మైండ్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. న నంబర్ చెల్లా ద. మెస్సేజ్.
ఆ ఇగ ఏంజద్ధం బరి. చాలిగా భరించండి దిలిట్ చేయకంటది అ చూడక అంటది.
ఏ డబ్బులు లెవ్వు. ఇవాళ కూరగాయలా మార్కె స్. మీకు ఇష్టమైన ఫ్రూడ్స్ ఏంటి.
నాకా వాటర్ మిలన్ తింటా క్యారెట్స్ తింటా.
అవును.
పాపాాయ తింటా అన్ని తింటా కానీ పాపాయ తినలే ఎప్పుడు ఎందుకంటే ఇ.
మీరు ఎమ్ ఏం తింటారని నేను అడగలేదు మీక్. ఇష్టమైది. ఏదన్న అడిగిన.
నాకు అన్ని ఇష్టమే అని అర్థం ఇప్పుడు. అంతగానం ఇష్టమైంద. అంటే ఆరెంజెస్ ఉంటాయి చూడు ఆరెంజెస్. ఆరెంజెస్ ఎక్కువ ఇష్టం సీతా పల్కాయ ఎక్కువ ఇష్టం.
ఊ సి ఏ సీజన్ లో ఆ ఫ్రూట్ ఇష్టం అని అంటే అయిపోతాయి.
ఇకా అది ఇష్టం ఏది ఇష్టం అన్నడుకంటే ఏ సీజన్ లో అది. తమన్ అంటే అయ్యపోతది బాగుండన్
అన్ని తింటానేను ఇదొద్దు అదొద్దనను
మీకిష్టమైన కర్రీ ఏంటిది మరి
నాకు చికెన్ కర్రీ ఇష్టం
ఫ్రైయా పులుసా
ఫ్రై ఇష్టం
ఉ
ఉత్తిగా తినడం ఇష్ట అది అది ఒక్కటే ఓడొచ్చు నాకు ఇప్పుడైతే ఇంకోటి ఏది రాదు. సరిగ్గా
మ్ మీరే వండుకుంట్రా
అన్నీ చేయను అదొక్కటే చేస్తా మిగతా అని మా మమ్మీయే జేస్తది చెపదు గుడా నాకేం పన్యన్ క
ఉ చెప్తే మీరు అరుసరేమో అందుకే చెప్పదు కాద్
ఆర్ అరుస్తా కాకపోతే చెప్పదు పని చెప్తేనే గా వచ్చేది కానీ మా అమ్మ చెప్పదు
హ్మ
ఎన్ని జేసినా ఇప్పడ్ వరకే అనిపిస్తది తర్వాత ఎట్లైన చేయాల్సిందే ఒక్కోసారి అ అనిపిస్సే ఒక్కోసారి ఏం దకపోతే ఎట్లేసుకుంటరు మళ్ళనిపిస్తా
హ్మ
హ్మ ఇంకా ఏంటి విశేషాలు మీ దగ్గర వర్షం పడ్డాదా ఈ రోజు
ఓ ఎండ బాగోడుతుంది ఇగ వర్షం ఒకటే తక్క మీ సైడ్ పడింద వర్షం
మా దగ్గర కూడా ఎండ కొడుతుంది జస్ట్ అలా అడిగా
సేమ్ ఇక్కడ సిచ్యువేషన్ గూడా
ఫుల్ ఎండ కొడుతున్